హలో.
హలో, ఆంటీ బావున్నావా.
ఆ బావున్నారా, బావున్నారా అందరు.
ఆ బానేఉన్నామ్ ఆంటీ. సడన్ గా కాల్ జేసినవ్. ఏం లేదు, ఏం కరీ. ఇగ ఓన్డిన ఇప్పుడే, నాన్ వెజ్.
చాలా రోజులు అయింది కదరా మాట్లాడి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటానం అప్పుడప్పుడైనా మాట్లాడుకోకుంటా ఒకళ బాగోగులు ఒకళ్ళు తెలుసుకోకుండ ఉంటే ఎట్ల అందుకే గుర్తొచ్చినావ్ ఉమ్
మార్నింగ్ ఈ నైట్ ఎందుకు లే బిజీ ఉంటావేమో అని మార్నింగ్ కాల్ చేద్దాం అనుకున్నా
అవునా తిన్నారా ఏం చేస్తున్నావ్
ఏం లేదక్క ఖాళీనే ఉన్నా అంట్ ఇప్పటిదాకా కర్రీ వంట చేసిన గిన్నెలు సర్దుతున్న
గిన్నె సదుతున్నావా ఎట్లుంది న్యూలైఫ్ ఓకేనా
ఓకే బాగుంది పర్వేదు విన్నంత
అ ఏమన్నా జాబ్ చేస్తున్నావు ఖాళీగా ఉంటున్నావర
కాలేనే అంటయి
ఏమన్నా మంచి అవునా ఏదన్నా మంచి దొరికితే చేయాల్ చెయరాదు నీకు అన్నిట్లా అన్ని విధాలుగా కంఫర్ట్ ఉన్నాయి
ఆ చూసుకుంటున్నా అంట్ ఎ వస్తున్నాయి కానీ కొంచెం లోకేషన్ షన్ లాంగ్ అయితుందని అట్లా ఆలోచించాల్సి వస్తుంది మళ్ళీ న ఈ మధ్యలో రూమ్ చేంజ్ అయిదాం అనుకుంటున్నం
అవునా ఎందుకు రా ప్రజెంట్ ఉన్నా బాలేదా
ఆ రూమ్ కంఫర్ట్ ఏరియా అంతా బాగుందింటే అన్ని ఫెసిలిటీస్ మంచి ఉన్నాయి ఇక్కడ నాకు మస్త్ నచ్చింది రూమ్
ఉమ్
కాకపోతే కాకపోతే ఈ రెంట్ ఎక్కువైత్ టెన్ కే ఎక్కువ వస్తుంది మేళ మెయింటెనెన్స్ ఏ ఎక్స్ట్రా
అవునా ఉమ్ హు మెయింటెనెన్ చే ఉన్ ఏదేనా కరెంట్ బిల్ ఎంత వస్తుంది మరి ఇంకా నే వాషింగ్ మిషిన్ వాడుతున్నావా ఉమ్ దానికే ఎక్కువ వస్తది రా ఫ్రిజ్ కి వాషింగ్ మిషిన్ కి ఉమ్ అదే అదే వారెండిటికి కూడా ఎక్కువ వస్తు ఆహా హా ఇద్దరం ఒకసారే మాట్లాడుతున్నాం
ఆ కరెంంటు బిల్ ఏవి ఏవి పెంచుతాయో అవే రండు ఒకసారి అన్నీ కొని పెట్టినం
అవునా ఓహ ఇంకా చెప్ పాల్గా మా సన్నంతా ఓకేనా వెళ్తే అంతా బాగున్నాడా
ఆఓ
ఎప్పుడుొస్తున్నావు మరి ఊరికి
వస్తా ఈ సండే ఆర్ సాటర్డే ఎప్డేనా వస్తా ఇంకా
రారా చాలా రోజులు అయింది కదా రాక కొంచెం అందరినీ కలిసి వెళ్ళినట్టు ఉంటది
అ అనుకుంటున్నా అట్లనే చిన్న వర్కు ఉండే అది చూసుకొని ఒక టూ డేస్ ఉండేది వస్తా
ఆ అండి కొంచెం ఫ్రీగా ఉంటది మైండ్ కూడా వచ్చటప్పుడు మా సాన్ ఇన్ తీసుకొని ర రాదు ఓక్షన్
ఏ ఆయన ఏ రోజనా మ మొత్తడు కలిసి వస్తాడు అంటే నేను మార్నింగ్ వస్తే అయినా నైట్ వస్తాడు నేను నైట్ వస్తే అయిన రేపు పొద్దుగాలి వస్తాడు
ఈ సార్ ఇద్దర గల్సి రావ వచ్చు కదా ఇంకా
నిద్రం కలిసి వచ్చిన సిచ్యువేషన్ అంటే సర్జరీ అయినప్పుడు ఇంటికి వచ్చినాం
అవునవును క్యాబ్ లో వచ్చు కార్ లో వచ్చి
ఆ అయిను అప్పుడు మట్ీ వాళ్ళందర ముసలమా
ఉ అవును వాళ్ళందరుూ ఎట్లున్నారంట కాల్ చేస్తున్నారా మీ అత్తమామే
చేస్తున్నార అంటీ అప్పుడప్పుడ వాళ్ళు కాళు చేస్తారు అమ్మ వాళ్ళీ చేస్తారు అందరితో అట్లా మెయింటైన్ చేస్తున్నా
బాగున్నారు అతను అందరు
ఆ అంద బానే అంత
ఏమన్నా ఇన్విటేషన్స్ వస్తానే ఆ పండగకి రమ్మని ఇట్లా ఏమన్నా అంటలా
ఎత్తగా పిళ్లనంక ఇగా అది గంటలు ఇంకేదంట నెక్స్ట్ మంత్ కూడా ఫెస్టివల్ ఉంది అన్నారు ఊర్లో
ఆ
ప్రతి మంత్ నేను తిరుదనే ఉంటావుఊర్లు నేను జాబ్ చూసుకునేది లేదు ఇంకా
అవునా, ఎప్పుడు చూసుకుంటావు మరి జాబ్?
చూసుకుంటాన్ తీ, నేను చూసుకుంటా. నేను ఆగడ్ సర్చింగ్లోనే ఉన్నా. కాకపోతే, చెప్పినా కదా! లొకేషన్స్ కొంచెం దూరం ఉంటున్నాయని.
బస్. అవునా చూసుకో మా సన్ ఎప్పుడొస్తాడు మరి? ఆల్రెడీ టైం అయితుంది కదా బానే
వస్తడేమో ఇగ! టెన్ కు ఈ మధ్యలో లేట్ అయితుంది. టెన్ అట్ల అయితుంది.
అమ్మో అప్పటి దాకా ఒక్కదానివె ఉండాలంటే, ఎట్లుంటావురా?
ఏ అలవాటైపోయింది.
డే మొత్తము, అమ్మ సింగిల్ గా ఉండాలి రూమ్ లో అంటే,
ఏ కష్టమైన కొన్ని కొన్ని తప్
అదే, అందుకే నువ్వు కూడా ఏదనా జాబ్ చేస్తే, నేన్ కూడా కొంచెం మంచి ఉంటది కదరా?
అందుకే, సర్చ్ చేస్తున్నా నేను ఆల్రడీ. ఇంక మీ సన్ ఇప్పుడే వద్దు. తర్వాత,
అట్ల అనిపిస్తది. ఇగ బయట్ ఇంటికెళ్లొస్తే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటది తెలుసా! రూమ్ లో కూర్చొని మనం ఎంతసేపు టైం పాస్ చేసినా ఖాళీగున్నా కూడ, ఏదో తెల్వని ఆలోచనలు వస్ తాంటే, స్ట్రెస్ ఆ ఏం చేయలేకపోతున్నామ్, అనొక్ బాగా, ఏ ఇష్యూలనయినా ఇప్పుడు మనీయే కంపల్సరీ. అన్నిటివి అన్నిటికీ మనీ ఎ కావాలి కాబట్టి, ఆ విషయంలో కూడ చాన అదుంటది.
లేదంటే, నేను చెయాలనుకున్నా ఆల్రెడీ కాకపోతే, మీ సబ్నయ వెయిట్ చెయ్, వెయిట్ చెయ్ రూమ్ చేంజ్ అయిదాం. అటు పోదాం ఇటు పోదాం ఏదొ, ఇ సిచ్యువేషన్ లొ ఇగ ఆగి ఆగిపోతున్నా. సిచువేషన్స్ అల
అవునా! ఓక ఓకె అన్ని ఓకే అనుకున్న తర్వాత షిఫ్ట్ అయ్యి సెట్ చేసుకోండి. ఒక వన్ మంత్ ఆగి, ఇగ ఫస్ట్ నుంచి మంచి స్టార్ట్ అవ్వచ్చు.
చూసుకోవాలి ఇగ కంపల్సరీ. ఇంట్లో ఉంటేయ కష్టం. ఎన్ని రోజులనుంటాము చెప్పు. ఒకటి ఒక్కొక్కటి రొన్నేళ్ళంటే ఎట్లనొ అట్లుంటది కాని,
ఊ అక్ అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఏళారా? ఇంటి పక్కన వాళ్ళు వీళ్లు ఎవరితోనన్నా మాట్లాడుతున్నావా?
బయటకి కూడా ఎల్లను. వెళ్ళిందంటే, ఏన్నా షాపింగ్ కి లేదంటే రత్మదీపు అట్లాంటివి అంత అంతే.
మ్మ్ అవునా! లోకల్ ఫ్రెండ్స్ అప్పుడు, నీకు ఉండే కదా చాలా!
ఆ వొస్, వొస్తరు. వొస్తరు వాళ్ళు వొస్తారు. ఎప్పుడన్నా సండే వాళ్ళకి వీక్ ఆఫ్ లో ఉంటే వొస్తారులేగాని, ఇక్కడనే దగ్గరనే వాళ్ళు కూడా మా
కొన్ తినొచ్చు. లేకపోతే బయట నుంచి తెచ్చుకొని తినడము, నీక్ కూడ కొంచెం బాన్
ఆ ఇప్పుడె మొన్న మొన్నటి నుండి రావట్లేదు అంతకు ముందు రెగ్యులర్ గా వచ్చేది సండే సండే వీక్ ఆఫ్ ఉంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు ఇక్కడ దగ్గరనే పళ్ళొస్తు ఉండేది ఈ మధ్య తెల రావట్లే
ఎందుకు ఏమయింది మరి వాళ్ళు బిజీ అయిపోయార లేకపోతే
కొంచెం వాళ్ళే ఇంట్లో కూడా సిచ్యువేషన్స్ బాలేవంట వీక్ ఆఫ్ వస్తే ఇంట్లో ఇంటి దగ్గరకే పోతున్నారు ఆ మా ఫ్రెండ్ ఒక ఆమె ఒక రోజు వాళ్ళ అన్న ఎంగేజ్మెంట్ అన్నది తర్వాత వాళ్ళ అన్నక ఎంగేజ్మెంట్ అయినాక ఒక టెన్ డేస్ కే కిడ్నీ స్టోన్స్ అం ట సర్జరీ చేస్తున్నరంట
అయ్యా మ్యారేజ్ ఐనాంకన్నా బిఫోర్ మ్యారేజా
మెంట్ అయ్యింది
ఆహా ఎంగేజ్మెంట్ ఆ ఓకే ఓకే మ్యారే జ్ లోపు సెట్ అయిపోతే ప్రాబ్లం ఉండదు అమ్మాయికి కూడా
అవును అదే అయితే వాళ్ళ ఇమా ఫ్రెండ్ గా వాళ్ళ అన్న దగ్గరికి యెళ్తుంది ఇంకా మా ఫ్రెండ్ కి వాళ్ళ డాడికి హెల్తు బాలేదు అ ని ఆమె కూడా ఊరికేళ్ళి కూర్చుందిగ
మ్ హూ అవునా ఆహా
అవునండి ఇంకెట్లుంది ఊర్లో అంత
ఊర్లో అంతా ఒకే ఊర్లో ఏముంది రొటీన్ లైఫు ఎవర్ బిజీ లైఫ్ వాళ్ళే కాకపోతే మధ్యాహ్నం టైమ్ లో అందరం కొంచెం కొంచెం ఎదిన వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం కూర్చొని బయట కొంచెం ఫన్ అందరం ముచ్చట్లు పెట్టి
సమ్మర్ కదా ఇంకా మంచిగా టైమ్స్ కొంచం కాకపోతే చెట్లు లేకుండా మొత్తం గల్లీలు ఉన్న చెట్లన్నీ కొట్టేసుకునం
అదే ఇప్పుడు నీడొచ్చిన దగ్గర అందరం ఒక్క దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతాము ఈ కోతులతోని బాధ అయితాంది ప్లస్ అందులో ఒకటి ఇగ అద ఒక్కటేరా బాధ మధ్యాహ్నం కోతులు మేమందరం కూర్చొని మాట్లాడతా అంటే గుంపు గుంపు ఒచ్చింది ఒక్కటేసారి
అవునా
అవును వచ్చినయి నేను భయపడుకుంటా కూర్చున్నా వాటికావెళ్ళిపోయినయ్ ఇగ అందరం కాసేపు అల్లెం వెల్లిగడ్డ తీసుకుంటా కూర్చు న్నం బయిటా
నేను కూడా మొన్న మా దగ్గర మార్కెట్ అయితే ఫస్ట్ టైం పెళ్లయిన దగ్గర నుంచి మార్కెట్ కి యెళ్ళడం ఎప్పుడైనా ఏదన్నా యాప్ లోనే బుక్ చేసుకోడం ఆన్లైనే కానీ ఫస్ట్ టైమ్ నేను మార్కెట్ ఖాళీనా
ఎట్లుంది ఎక్స్పీరియన్స్ స స్ స
బారన్నా కస లే సార్ని మీ సార్ తీసుకోవ తీసుకోవ అని అరుస్తుంటే ఆంటీ వాళ్ళునవ్వుతుర్రు
కొంచం ఏమన్నా బార్గెన్ చేసినావాయి అట్లేయ్యండి అట్లేయ్యండి ఏమన్నా
ఎంత తా దేనికి ఎంత అడగ అడగర అసలా ఎంత లాస్ట్ రౌండ్ ఫిగర్లు ఎంత అని చెప్తే అది చెప్పినారు
హ అంతే అడిగినంత చేశాస్తా వస్త అంతే
సఫ
బా
అట్లా అలవాటు అయిపోయింది నాకి
హ
ఆ చిన్నబాబు లేచినట్టున్నాడు రా ఏడుస్తున్నాడు కదా
మరి సర్లే మరి
ఏం సరేలే అంటే వెళ్తున్నా ఇప్పుడే ఇంట్లోకి ఏ ఏడుస్తాండు ఏడుస్త అసలు ఆగనే ఆగాడు పాపమ్ ఆకలి అవుతుందో ఏమో ఆ ఫుడ్ ఇవ్వల్నే సెర్లాకుకుబెడుతు చిన్న సెర్లాకి ఇ ఈ రోజుయి అయిపోత ఏంది ఎట్లోనో ఏమో ఇప్పుడు ఇప్పుడు ఏం ఫుడ్ తినిబెట్టాలి బనానాసులో ఏదో ఒకటి అన్నయే కొక్క పెడతాండు
ఓకే ఓకే
ఓకే